హాయ్ అండి
మనము ఇందాక రిలీజియన్ గురించి మాట్లాడుకుంటున్నాం గదా
అవునండి
ఆ ఇప్పుడు రిలీజియన్ అనేది చెప్పేసి మనం క్రియేట్ చేసుకున్నవేనండి అసలు అవి అంతా ఆణఅంటే హ్యూమన్స్ వర్క్ వస్తే అందరూ సేమి సేమ్ ఎమోషన్స్ ఉంటాయి సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి సేమ్ బ్లడే ఉంటది. మనం పర్టికులర్గా వీళ్ళిది, వీళదని చెప్పి మాం క్రియేట్ చేసుకున్నాం. ఇంక జాబ్స్ పరంగా వస్తే ఇంగ, రిజర్వేషన్స్ అని చెప్పి అట్లా అని చెప్పి పెట్టేసుకున్నాం అన్. మాట రిజర్వేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటండి?
నా నాకేతే సేమ్ నాకంటూ పర్సనల్గా ఒపీనియన్ అంటూ ఏం లేదండి.
నా వరకు నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు టాలెంట్ ఉన్నవాడికి జాబ్ రావాలి. టాలెంట్ ఉన్నడికి జాబ్ వస్తే అంత బాగుంటది. అంటే ఫైన్ అన్మాట ఎవ్రిథింగ్ విల్ గో రైట్ అన్మాట. అలా కాకోకుండ, ఆ రిజర్వేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఆ అందరికి ఎవర్కి తక్కువ మార్క్స్ వచ్చిన కూడా వాళ్ళకి జాబ్స్ ఇయ్యడం, ఇంక లోపల లోపల అది ఏంటి ఆ లంచం తీసుకొని వాళ్ళకి ఇవి చేయడం, అవంతా కరెక్ట్ కాదనే నా ఫీలింగ్ అండి. అలా చేస్తే ఆ చెప్పండి ఏదో మీరేదో చెప్తున్నారు చెప్పండి.
ఇప్పుడు జాబ్స్ కూడా అలానే ఉన్నాయండి. సిమ్ లంచం తీసుకోవడమ సేమ్ అట్లనే ఉందండి ప్రజెంట్ అయితే.
తే మరి ఐటీ జాబ్స్ అట్లనే ఉంటున్నాయి, గవర్నమెంట్ జాబ్స్ అట్లనే ఉంటున్నాయి, అసలు ఎక్కడ చూసిన ఇలానే నడుస్ స్తుంది అన్మాట.
అవునండి చాలా కష్టంగా అండి, అండ్ ఇంకొకటి ఎందంటే క్యాస్ట్ ఫీలింగ్ మనం ఎవ్వరు పెట్టుకోలేదండి, బట్ మ్యారేజ్ అవ్వక ముందు క్యాస్ట్ ఫిలింగ్ అనేది ఏం లేదు అది అంటారు, బట్ మ్యారేజ్కి వచ్చేసరికి ఇంటర్కాస్ మ్యారేజ్ అనేసరికి ఎవ్వరు ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయ్యరు కదండి. చాలా కష్టం అవుతుంది అప్పుడు.
ఆ అదే మారి యా నార్మల్ ఇప్పుడు నార్మల్ మ్యారేజెస్ చేయాలనుంటే, పేరు పేరెంట్స్ ఉంటారు కదా ఆళ్ళయితే వండే, అంటే పెళ్లి సంబంధం పలానా వాళ్ళు బాగున్నారు అని చెప్పారు వాళ్ళ బాగున్నంట, అబ్బాయి మంచోడు అంట, అంటే చేసేస్తార అన్మాట. అదే అమ్మాయి గాని అబ్బాయిని లవ్ చేశారు అనంటే వాళ్ళకి ఎంత రిలేషన్షిప్ లో, త్రీ టూ తి ఇయర్స్ అంటే ఒకరిని ఒకరు తెలుసుకుొని ఉ ఉన్న కూడా ఒప్పుకునరన్మాట.
అవునండి
తం కాదు వన్ డే లో చూసిన అబ్బాయి ఎలా నచ్చుతాడు వాళ్ళకి, అమ్మాయి టూ ఇయర్స్ నుంచి లవ్ చేస్ అనంటే ఎందుకు నచ్చరు అని నాకు అర్థం కాదన్మాట, ఆ ఐడియాలజీ నాకు అర్థమే కాదు ఎప్పటికీ.
వన్ డే అని చెప్పకుండా, ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పచ్చండి. జస్ట్ ఉర్కనే పెళ్లిచూపులో ఉన్నప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్ చూస్తారు.
ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు అరేంజ్ అదె ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ ఎలా అయితే భాగవం చకం అంతా చేస్తారో సరే ఒక అమ్మాయిలా చూసింది కదా ఆ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి అంత కరెక్ట్ అయితే పెళ్లి చేద్దామని మాత్రం థింక్ చేయరన్మాట, ఇంక చంపుకోడాలు నరుకోవడం అన్ ఇవ్వని ఎక్కువ అన్మాట.
అదే అండి మ్యారేజ్ విషయం వచ్చేసరికి, పేరెంట్స్కి ఏదో అవుతది ఇంక.
ఊ అంటే వాళ్ళ ప్రకారము ఉ అదే వాళ్ళ ప్ర కరం ఓకే, చిన్నప్పటి నుంచి కని పెంచిన అమ్మాయి ఆ ఆ అంటే మేం చూపించినొలని కాకుండా, వాళ్ళు చే వాలు ఆమెకు నచ్చిన అమ్మాయిని చేసు అవి ఓకే బట్ ఏమో చిన్నపటి నుంచి పెంచిన అమ్మాయి, ఒకర్ని నమ్మి అసలు తీసుకొచ్చిందనంటే, వాళ్ళు కూడా మంచొల్లు అయ్యుంటరు కదా, అయిన ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసి, పళ్ళ చేస్తే అది కూడా ఫైన్ కదా.
అవునండి. ఇంకొకటి ఏంటన్ టే నా నా ఫ్రెండ్ చాలా అంటే చాలా లక్కీ అండి. మ్యారేజ్ విషయంలో కానీ వాళ్ళ హస్బెండ్ విషయంలో కానీ చాలా లక్కీ అని నేను ఫీల్ అవుతానండి పర్సనల్గా అయితే
ఎ ఎందు కలాగా
ఎందుకంటే వాళ్ళ కప్పులు ఎలా ఉంటదింటే కొట్టుకుంటారు అంటే ఇప్పుడు నార్మల్ కప్పు కపుల్స్ అంటే ఎప్పుడు ఎనీ టైం ప్రేమగా ఉండదు కాదు కొట్టుకోవాలి మళ్లీ కలిసిపోవాలి అన్న అంటూ మళ్లీ ఎలా అంటే విడిపోయేంత వరకు వెళ్తారు మళ్ మళ్లీ కలుస్తారు సో అదేకా తాండీ ట్రూ లవ్ అంటే
అలానే ఉండాలి అదే అ అలానే ఉండాలి ఇప్పుడు గొడవలు అనేది ఒకంటి పిడిపో డానికి గొవపడకడదు అనమాట కలిసున్నా కానీ గొడవడాల అన్నమాట గొడవలు జరిగినాయిద అని చెప్పేసి మనుషులు దూరం చేసుకుంటే ఇంకా అందరు దూరము అవుతారు ఎవరు ఉండరు అన్నమాట
నార్మల్గా అంటే నేను కూడా తన పక్కనే ఉంటానండి ఎప్పుడు ఫ్రెండ్ కదా సో నాకే ఒక ఒకసారి అనిపిస్తుంది అయ్యో వీళ్ళ ఏంటిది ఇంతగా అని చెప్పేసి అనిపిస్తుంది బట్ మళ్ళ లాస్ట్ కి వాళ్ళే కలిసిపోతారునమాట సో ఆ కలిసిపోయిన మూమెంట్ చాలా బాగా అనిపిస్తుంది బట్ కొట్లాడేటప్పుడు మాత్రం చాలా పెయిన్ అనిపిస్తుంది ఏంటి వీళ్లు ఇలా ఉన్నారు ఇలా ఎందుకు అని చెప్పేసి అనిపిస్తుంది తర్వాత వాళ్లు కలిసిపోయిన తర్వాత ళ్ళ హ్యాపీ అయితే మనం కూడా హ్యాపీ కదా ఫ్రెండ్స్ గా మేము కూడా ఆ వాళ్ళ గురించి ఆలోచ చిస్తుంటాం వాళ్లు హ్యాపీనెస్ గురించే కదండి ఆలోచించేది
ఉ
నాకు పర్సనల్గా అయితే చాలా బాగా అనిపిస్తుందిండి వాళ్ళ కప్పులు చాలా బాగుంటుంది నా ఫ్రెండ్ పొట్ట పట్టి ఉంటదండి చాలా బాగుంటది ఆమె కూడా
ఆ అదే అండి లైక్ వైజ్ చెప్పినట్టు మనుషులకి ఇద్దరికి కలుసు ఉం ఉండాలి అని ఇద్దరికి కోరికున్నప్పుడు వాళ్ళు ఎన్ని గొడవపడిన ఎన్ని మిస్ అండర్ స్టాండ్స్ వచ్చినా కూడా విడిపోరన్నమాట
అది ఇద్దరికి ఉండాలి ఒక్కర్లో ఉంటే మాత్రం సరిపోదు ఇద్దరికి ఆ ఫీలింగ్ ఉండి కలిసి ఉండాల అంటే ఉంటారు లేదననంటే ఇంగా వాళ్లు ఎంత కలిసి ఉండాలన్నా ఒకరికి ఉండి ఒకరికి లేన అన్నప్పుడు ఉండాలన్న ఫీలింగ్ విడి పోతారు ఈ కాలంలో ట్రులవ్ దొరకడం చాలా కష్టమండి బాబు
అవునండి దొరికిందైతే ఏదో కళ్ళ కద్దుకొని తీసుకోవాలి అన్నట్టుంటది
అదే మరి అదే ఎప్పుడెప్పుడు పో వదిలేసి వెళ్దామా ఎప్పుడెప్పుడు ఇంకోన్ని చూసుకుందామా అని అంటే పీ టైమ్ పీరియడ్ వరకు ఇ వాళ్ళు ఈమెతో తర్వాత వాళ్ళ తో ఉన్నట్టు ఉంటాయి అమ్మాయిలు అలానే ఉంటున్నారు అబ్బాయిలు అలానే ఉంటున్నారు అన్నమాట
కొంతమంది ఎలా ఉన్నారంటే ఇంకా రెస్పాన్సిబిలిటీస్ రాగానే అమ్మాయిని వదిలేస్తరు అది నాకు అర్థం కాదండి రెస్పాన్సిబిలిటీస్ ఉంటే అం ఓకే బట్ ఏదో ఒకటి సాట్ అవుట్ చేసుకోవాలి కదా
ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ వచ్చినయి కదా అని చెప్పి ప్లేస్ నీమీద హోప్స్ పెట్టుకున్నవాలని దూరం చేసుకోకూడదు రెండింటినీ మ్యానేజ్ చేయాలి అప్పుడే కదా ట్రూ పర్సన్ అనిపించుకుంటవ్ వారు అది ఉన్నారు అని చెప్పి వీళ్ళ ను వదిలేయడం ఇది జరిగిందని చెప్పి వాళ్లని వదిలేయడం ఇది కరెక్ట్ కాదు
ఒక్కొక్కసారి నాకు ఒక డౌట్ వస్తుందండి కొన్ని కొన్ని టైమ్స్ ఏంటంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి అని చెప్పి అమ్మాయిని వదిలేస్తే రెస్పా రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా తగ్గుతాయా అని ఒక డౌట్ వస్తుందండి నాకు చాలా అంటే చాలా పెయిన్ ఫుల్ గా అనిపిస్తుందండి ఆ మూమెంట్ లైఫ్ అంతా వాళ్ళతోనే ఉండాలని హోప్స్ పెట్టుకొని
అదే అది చెప్తున్నా కదా ఇప్పుడు నేను అనటు ఎదరికి ఉండాలి కలిసి ఫీలింగ్ ఇద్దరికి ఉండాల ఉన్నప్పుడే వర్కౌట్ అయితాయి ఒకరికి ఉండి ఒకరికి లేదన్నపు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ రీజన్స్ వాళ్ళ కుంటాయి రీజన్స్ చెప్పి వదిలేస్తారన్నమాట ఆపోజిట్ పర్సన్ ఎలా ఫీలవుతున్నారు అని అని కూడా ఆళ్ళకు అవసరం లేదు అది సడన్ గా ఒక మనిషి ఇప్పుడు మన డైలీ మాట్లాడి మాట్లాడి వాళ్ళతో లైఫ్ ఊహించుకున్నప్పుడు ఆ పర్సన్ ని లేదు నాకు నువ్వు వద్దు నాకు నాకు నాకు వేరే లైఫ్ ఉండాలంటే వీళ్లతో లైఫ్ ఊహించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అది పట్టించుకోరు అన్నమాట
వాళ్ళు డిప్రెషన్ లో పోయే ఛాన్స్ కూడా ఉంది
అవునవును మూ ఆన్ అవ్వడం చాలా కష్టం ష్టం ఒకసారి అడిక్ట్ అవుతే మూ అవ్వడం చాలా కష్టం వాళ్ళు ట్రూలవ్ చేస్తుంటే మూ అవ్వడం చాలా కష్టం కష్టం అన్నమాట
ఆ
ఆ అది చెప్పే వాళ్ళకి ఈజీ ఉంటది గానీ ఫేస్ చేసే వాళ్ళ కొంచెం చాలా కష్టంగా అనిపిస్తది దన్నమాట
ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్ నుంచి నేను పెళ్ళి చేసుకుందాం అని హోప్స్ ఇచ్చి స్టార్టింగ్ ఇద్దరికి అండర్ స్టాండింగ్ ఉండి ఇద్దరు సైడ్ ఉండి సడన్ గా ఇలా ఏదో ఎవరో వచ్చారు ఎవేవో రెస్పాన్సిబిలిటీ వ చ్చాయని చెప్పి స్టార్టింగ్ నుంచి వచ్చిన మాట మా అమ్మ ఫీల్ అవుద్ది మా అమ్మ తలదించుకుంటది ఇలాంటివన్నీ మాట్లాడి హర్ట్ చేస్తారు కదండి అది ఇంకా చాలా పెయిన్ ఫుల్ అనిపిస్తుందండి
మ్ అది స్టార్టింగ్ లో ఏమైతాో అవన్నీ అర్థం కాద అనమాట స్టార్టింగ్ లో అవన్నీ ఏమైపోతాయి అమ్మ నాన్న ఏమైపోతారు లాస్ట్ వీక్ లో మ్యారేజ్షన్స్ వచ్చేటప్పటికకి అన్ని గుర్తుకొస్తాయి సడన్ గా వాళ్ళకి
అవునండి అమ్మాయిలుగా అబ్బాయిలు చాలా వరకు ఇలానే చేస్తున్నారండి అమ్మాయి ఎంత అయినా సరే ఇష్టపడిన వాళ్ళతోనే ఉండాలి అని అనుకుంటుందిా వాళ్ళ కోసం అమ్మనుని అనుదిరిచ్చాలి అని అనుకుంటుంది కానీ అలాంటి అమ్మాయిల కోసం అబ్బాయిలు ఇలా చేస్తే చాలా కష్టంగా ఉంటంది
అదే ఇంకొకటి ఏంటంటే ఎవరై అతే మనకి బాగా ట్రోల్ లవ్ చేస్తారో వాని మనం చూడ అనమాట ఎవరైతే యూజస్త చిత్ర వాళ్నే మనం చూస్తాం అనమాట అది లైఫ్ అంతే హ్యాక్ కదనమాట మన కోసం మనం చేసే వాళ్ళని మనం చూడడం అమాట ఏం చేయిన వాళ్ళ కోసం మనం వెంట పడుతుంది మొత్తం
అది కూడా నిజమే అండి
అమ్మాయి అబ్బాయి ఇద్దరు అంటే ఒక ఒక అమ్మాయి బాగా వ్ చేసి అబ్బాయి మసం చేసేవాడు ఉంటే ఏం చేయలేదు అదే అమ్మాయి మోసం చేసేవాడు ఉంటే అబ్బాయి మోసం చేసేవాడు ఉంటే దానికి ఏంయలే ఇద్దరు లో చేసుకున్న కా దేడు కూడాడం కోసం చేస్తుండ అమాట ఏదో ఒక ఫిట్టింగ్ పెడతారు మధ్యలో
అవునండి కానీ ఆయనకు స్ట్రాంగ్ గా ఉండాలండి చ స్ట్రాంగ్ గా ఉంటే ఈ రిలేషన్షిప్ అయినా కూడా మంచిగా ఉంటుది
అది ఎవ్వరు వచ్చ వచ్చినా ఏం చేసినా కూడా ఇద్దరు ఉండాలి మనం ఫేస్ చేస్తద్దాం అన ఫీలింగ్ ఉండాలి గట్టి నిలబడాలన్నమాట లావ్ చేసిన వాళ్ళ కోసం నేను ఉన్నా అన్న ఫీలింగ్ వాళ్ళకి ఇవ్వాలి ఆ ధైర్యంతోనే ఉండాలన్నమాట
అవునండి నాకు నా విషయంలో కంటే నా ఫ్రెండ్ విషయంలోనే చాలా గట్టి నమ్మకం ఉంటుందండి అదేంటో అర్థాం కదు నాకు ఇప్పటికీ చాలా ఆలోచించిన బట్ నా గురించి నేను ఆలోచించుకోకుండా గట్టి నమ్మకం పెట్టుకుంటా అంటి ఫ్రెండ్ మీద అయితే ఇందక చెప్పాను కదా ఒక అమ్మాయియని చెప్ప చెప్పి వాళ్ళన్నమాట ఆ టెంపుల్స్కి వెళ్ళిన నమాజ్ చదివినా ఖచ్చితంగా నా దుబాలో నా ప్రేయర్లో ఖచ్చితంగా వాళ్ళు అయితే ఉంటారండి కలిసి ఉండాలి వాళ్ళ పేర్ బాగుంటుంది నాకు చాలా ఇష్టం అండి కానీ కొట్లాడుకున్నప్పుడు కొంచెం బాధ అన్ స్టది నా ఫ్రెండ్ ఏడ్చినప్పుడైతే లిటరలీ నాకు కూడా ఏడిపో వచ్చేస్తుందిండి మళ్లీ నే ఏేడిస్తే మల్లి ఆ పల్లి ఎక్కువ ఏడి చేస్తుందేమో అనేసి ఇంకా చాలా కంట్రోల్గా ఉంటానండి
హ్మ్
కానీ గాడ్ గిఫ్టెడ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చండి నాకైతే నేను నా నా పర్సనల్ గా అయితే సీరియస్ గా ఎందుకంటే నాకు టెన్త్ లో ఇంతకు మంది రీసెంట్ గా కాల్ మాట్లాడినప్పుడు కూడా టెన్త్ లో ఒకమ్మాయి మోసం చేసిందని చెప్పాను కదా అప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే ఇ ట్రెస్ట్ లేదు ఏం లేదు బట్ టూ మెంబర్స్ వచ్చారు నా లైఫ్ లోకి వాళ్ళు గాడ్ గిఫ్ట్డ్ అని చెప్పి అనుకోవచ్చు అండి వాళ్ళ ఎంత తిట్టినా ఎంత కోపం పడినా కూడా అప్పుడు వరకే జస్ట్ సెకండ్స్ వరకే తర్వాత నా వ లు కదా అనిపిస్తుంది సేమ్ వాల్ కూడా నన్ని అలానే ఫీల్ అవుతారండి
ఓకే అండి మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు అలానే ఉండాలని అనుకుంటున్నాను థ్యాంక్స్ అండి నీ విషయాలు నాతో షేర్ చేసుకున్నాదుకు
అవునండి మీతో మాట్లాడం చాలా బాగా అనిపించిందండి
నాకు కూడా అండి థ్యాంక్ యూ అండి బాయ్ హ్యావ్ ఎ గ్రేట్ డే
మీకు కూడా అండి హావ్ ఏ గ్రేట్ డే హ్యాపీ ఉగాది అండి
థ్యాంక్ యూ విశుధ సేమ్ బబాయ్